హలో
అమ్మా టైం కౌంట్ అవట్లేదు
నాన్ అవుతుంది ఆహా స్క్రీన్ మీద
ఆహ్ పిచ్
అద అవుతుంది కుటుంబం గురించి మాట్లాడు కుంధాం ఉమ్మడి కుటుంబం అలా ఉంటాయి కదా
అవును చిన్నా కుటుంబంలో అమ్మా నాన్న
ఆహ్ ఉమ్మడి కుటుంబంలో అది చిన్న కుటుంబం
అది చిన్న కుటుంబమే
చిన్న కుటుంబంలో గొడవలు ఉండవు పెద్ద కుటుంబంకి వచ్చేసరికి వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటాయి. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే మా భేదాలు ఉంటాయి నెస్ట్ వచ్చేసి డబ్బు పరంగా గొడవలు వస్తాయి ఇంకా కుళ్లు జెల్సీ అలా అలాంటివి కూడా ఉంటాయి.
కదిటింట అవన్నీ మాణిపోటై అదే చిన్న కుటుంబంలో అనుకో మాటిన్న పూన్లు వచ్చన్నాయిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పూ
ఫోన్ పట్కుని కలిపెట్టదు లోదంతా
అయితే ఎక్కువ సేపు వాళ్ళు గడపటానికి టైం ఉండదు నెస్ట్ వచ్చేసి గడుపుతారు ఎలాగా తినేడు అప్పుడు ఆ కుటుంబంలోనే మళ్ళీ జాబులకేళ్తున్నారంగో ఇంకా దూరం పెరిగిపోద్ధి
అవును ఉమ్మకు తమ్ముడు అయితే తాత మామ ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు
మ్
చిన్నపిల్లలుంటే
మ్ నీకే కుటుంబం ఇష్
నాకు లొండు ఇతం
నాకు నాక్కుడా అయితే మ్ జాయింట్ కుటుంబం ఇష్టం
మ్ అన్నరు కాదుకి తో అడే పయాన్నారు కూడా చెత్త తరు పిక్నిక్కని
అవును అందులో సంతోష్ షం ఉంటది ఆ కుటుంబంలో జాయింట్ కుటుంబంలో
అవును
మ్ పెద్ద కుటుంబాలు గొడవలోచ్చినా తర్వాత రోజు కలిసిపోతే మనస్పర్దలు ఆ అలాంటివి ఎం ఉండవు కదా
అవును అర్థం చేసుకున్న మనసు ఉన్నది
మ్
అదే చిన్న కుటుంబంలో అయితే నిది నాది అని
టది కొంతమందికి
ఈ కుటుంబాల్లో ఉన్నప్పుడు పెద్ద కుటుంబాలని మ్ పెద్ద కుటుంబం ఉందనుకో పడుగలోస్తె అసలు సూపర్ చేత్తరు
అవు
సంక్రాంతి పండగైతే ఎక్సలెంట్ ఉంటది దసరా కూడా అంతే అందరూ కలిసి బొమ్మను నిలబెట్టడం ఆ చాలా పండుగ వేడుకలలాగా చేస్తారు పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఇలాంటివి వత్తయి కదా
అవును
హూ మ్
పెద్ద కుటుంబంలో కొంతమంది ఆడవాళ్లు పెళ్లి వంగ్ అంటారు చూడు అది చే ఉంటారు